హలో ఆ ఎందుకు రాలాలేదూరాన వచ్చి ప కాదా పంది
చుపురి వచ్చింది ఏం చేస్తున్నారు ఆ ఆ హలో
ఉమ్
చెప్పు
ఓవరితో మాట్లాడుతున్నావు ఇట్ హోమ్ యూ ఆర్ టాకింగ్
ఎ వచ్చంటే బగర్
ఆహా
ఫ్
చెప్పు
ఏం చేస్తున్నావ్
ఉ
ఏది తిస్
నీ పేరు ఎత్తేది అది ఇంట్లో
ఎత్తకూడదు
ఆ
మాట్లాడకడదు ఏం మాట్లాడకడదు
ఏం మాట్లాడు కూడద
సైలెంట్ కూడా వుండుకుడదు కూడా ఏదోటి మాలాడాల
నన్ సైలెంట్ గలేను ఓదుర్తాన్నా సోగిలి ఆ
సర్లే చెప్పు ఇంకా ఏమైన
చెప్పాలి స్వామి
ఏంచేస్తవ్ అంటున్న
పొర్లింగ్ రూమ్ లో ఒకదాన్నే ఉన్నా పొర్లుతా ఉన్న
ఎందుకు
ఏమి పొర్ల కుడద
ఉహు
ఇంగ ఏం చేయల
పడుకొల
పొయ్యి ఎక్కడ పడుకోవాలి
ఆ
ఎం ఎం తిన్నవ్
ఎవరు
నువ్వే
బిర్యానీ
బిర్యాని న బిర్యానీ
వితౌట్ చిచీలు చిప్సిల్లు తినకుండా రైస్ తిన్న
రైస్ ఒక్కటే తిను
ఏదో పెద్దయ్య ఈ యప్ప ఎప్పుడు మూడు పూట్ల చికెన్లు మటన్లు దీన్నటు మాట్లాడతాడు పందోడు
హు
కదా
అవును
ముఖం చూసుకో నువ్వు నువ్వు తింటవు అంటే నమ్మల నువ్వు మటన్ తింటావా చెప్పు చెప్పు తింటా మటన్
నువ్ మాట్లాడ
ఆ మరి చెప్పు చెప్పు నువ్వు బెస్ట నేను బెస్ట నేను రసం తినను ఫ్రై చేసి దాంట్లో తింటాను అప్ప మా అమ్మ మా డాడీ కూర్చోబెట్టుకొని చేతిలో కొంచెం కొంచెం తినిపిస్తే తింటా ఉమ్ లా నేన్ తిన్ టాను నేను అన్ని తింటాను తెలుసా
ఏం తింటావ్ మోర్లి అసలు
ఆ
ని బొంద తింటావంటున్నా
చిచ్చి ల్ చికెన్ తింటా మట్టన్ తింటా కోడి తింటా చాప దింటా రొయ్యల్ దింట ఎండకాయల్ తింట పంది తింటా అన్నీ తింటా
ఒక్క వాని మగం చూసుకోని తింట ఉంటదంటా
నీకు పంది కూరా చేసి పెడతలే
నేను మనిషి నమ్మా నీలా జంతువునైతే కాదు
మూన్న మా ఇంట్లో ఆడుకున్నా మా డాడీ ఇది బెడ్రూమ్ లో పడుకోని ఉన్నాడా నేను బట్టలు తీసుకోడానికి బోయిన బట్ ఎతుకుంటాంటె మా డాడీ చింటూ ఇది చూడు ఈ వీడియో బాగుంది చూసే తినాలి అనిపిం కద ఏం డాడీ అదంటే ఉమ్ బాగుంది చూడ్డానికి అన్నాన ఏం చెప్పదన్ చికెన్ గద అంటె పందది ఆ రోజు నుంచి మర్ మర్ డాడీ డాడీ నాకు పంది కూడా తీసుకురా నేను ముచ్చి తింటా నువ్వు పంది కూర తీసుకునిరా
ఓ
తినకూడదు పాప ఇంట్లో కి తేకూడదు అట్లాంటివన్నీ అని అంటాడు మమ్మ బాగా నేర్పించినావ్ ఆ పాపకి ఆ
నువ్ అయితే జంతువులు అయితే అంటున్నా
మేము తినము
అ
ఇంలకి తాడు మా డాడీ పాపం మా అమ్మ అవ పూర్ అనే దానికి అన్నీ నువ్వే నేేర్పించేది అబ్బా ఆ పాప ఆ పాపపాటికి సైలెంట్క ఉన్నింది అని అన్ ట మొన్న అంతే బయట సిమెంట్ అంతే ఇట్లా నార్మల్గా ఎవరు ఫోన్ లో మాట్లాడుకుంటే మా డాడీ ఏదో పని చేేస్తానే ఉంటారు లే అందుకు కూర్చొని ఉంటే మా డాడీ చెరికి ఒక గెంట్ ఇచ్చిన పోయి డాడీ ఇదంతా క్లీన్ చేయ్ మా అమ్మ మల్ళా నాకు జెప్పిస్తే మా డాడీకి ఇస్సే మా డాడీ ఫోన్ మాట్లాడు కున్ నీట్ గ చేసిష్నాడంతా
ఏంది
అంతా టైల్స్ మీద అక్కడక్కడ చిన్న చిన్నగా సిమెంట్ ఉంటది కదా ఆ
ఉమ్
అది పెయింట్ అంతా అంటే పెయింట్ వేపిచ్చినా అట్లా ఉరికా ఉండకోకుండా ఇంట్లొ చెలాకు ఉంటది దాన్ని పిచ్చిన ఇట్ల ఇదంతా తీసేయి నువ్వు పీడ ఊరికే కూర్చున్నావ ని చెప్పిన
అ
మళ్ళ ఇంగా చింటూ నీకోటి చెప్పన అంటే చెప్ డాడీ అంటే నీకి పన్నీర్ అంటె ఇష్టం అన్నావు కదా అన్నాడు మళ్ళా ఓ షట్ చెప్పకూడదు చెప్పకూడదు కొంచెం క్లూ ఇస్తే చెప్పడు ఎట్లాంటుంది నువ్వు చెప్పు నాకు
హ
ఇంకా చెప్పేదాకా ఎనకంటే తిరుగుతా పంచ పీకుతా బనీన్ లాగుతాను చె పోన్ ఎందుకు ఎక్కుతా వళ్ళ రాలాస్ట్కి నంగ్ పన్నీర్ తింతవా పన్నీర్ తిందం తెల్సుకెల్ద నాన్ అంటడు అ
అ
దావచ్చి
ఏప్పు
ఏం
ఈగం
మా అమ్మ వాడి బెడ్రూమ్ లో పడుకుంటే ఇద్దరు ఇద్దరిని ఆప మా అమ్మ నటుపక్క జరపేసి ఈ మధ్యలో పెద్ద దొరుకుని మా డాడీ మీద పానుకున్నానా మా అమ్మ ఇంకో సంవత్సరం వతే జాబ్ చేస్తావు నువ్వు నీకు ఇంకా చిన్నపిల్లలు చిన్నపిల్లలు ల్యాక్క్షన్లే పోలేదు ఇంట్లో అని అంటుంది మా డాడీ అంతేనా పాప అని మళ్ళీ మీందుకు పను కట్టుకుని జో కొడుతున్నాడు పనుకు పనుకోని కళ్ళ దేశ కళ్ళు ముస్కు కళ్ ముస్కు పంకొ మళ్ళ జోగడతది అయ్యో
ఓహో
ఓరెంటా వానికి
చెప్పు
నువ్వు వేస్ట్ ఫెలో నాకు చాక్లెట్ కొని
ఏం చాక్లెట్
సల్కు ఓరియో ఓరియో సల్క్ కొని
ఈట్డ్స్ ఎలాగా
ఆది అయిపోయింది కదా
యాడ అయిపోయింది చెప్పు డౌన్లోడ్
చకెట్స్ పెట్టి రోజు తినుకంటకొచుంటా వచ్చిన తినకుడా ఉంటా ఇద్దరికి పెళ్ళైతే నువ్వు రోజు పో చాక్లెట్ కోనేయి నాకు
అరే
డైలీ కొనుకు తి కుంటుంటా అన్నీ ఒక నిచ్చి చాక్లెట్స్ అన్ని సరనా
సరే ఏ
నువ్వు కొనియ్యవు పంది కొనిస్తడు మంచోడు పా అందుకే చాలా సార్లు కొనిచ్ ఆహా నేను చెప్పనా
మ్ హు ఇకెం
జింక చిక జింక చిక జింక చిక జికాక అను
అన్న
ఆండ్ర
అన్ను
అను
అనను
నా పేరు కలవరించుకోకుండా ఎవరో అను అనే అమ్మాయిని కలవరిస్తన్నావ్
అవును
నేను తప్ప నీకి ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా కావాల
అంతే గదా
మాత్రం గనిపియ్యను నీకు
అంతేలే
కదా
నువ్వెట్ల అనుకుంటే అట్లే రా
కాదా
నువ్వు ఎట్లా అనుకుంటే అట్లే అంటున్న నువ్వెట్ల అనుకుంటే అట్లే అంటున్న
అట్ల ఎట్లా అవుతది
అట్లే అవుతాది
అట్లే ఎట్లా అవుతది
అట్లా అట్లే అవుతాది బె
ఎట్లావుతది ఎట్లావుతది అవుతది లాల పొచుకోవాలి
పోసుకో బో
నేను కొంతసేపుకి పోసుకుంటా
ఉ
నీకి ఆకే అది తెలుసా అక్కడ ఒక అమ్మాయి తప్పిపోయింది అని
ఎక్కడ
కాకినాడ లో
మ్
టూ ఇయర్స్ అమ్మాయి
మ్
తప్పిపోయింది తుని అంట ఆ ఊరి పేరు
మ్ తుని ఆ తెలుసు
తెలుసా ఆ అమ్మాయి కేసు
తెలుసు మరి అంత డియల్ గా అయితే తెలీదు ఎందుకు
ఆ ఆ పిల్ల తప్పిపోయింది కదా అక్కడ నలభైఐ ఎకరాల పామ్ ఏందో చెప్తున్నారు పాము తోట పాము తోటనా పామయిల్ తోట పామయిల్ తోట పామాయిల్ తోటంటా నలభై ఎకరాలు
మ్
వాళ్ళకి ఒక పెంపుడు కుక్క ఉందంట
ఆ
ఆ పిల్ల ఆడుకుంటూ పోయింది వాళ్ళ నాన్న చూసినాడు ఎత్తుకొచ్చి వదిలినాడు వాళ్ళ నాన్న చూసుకుంటున్నలే అని వాళ్ళ అమ్మ అనుకోయింది
హ్
వాళ్ళ అమ్మ చూసుకుంటాందిలి అనుకుని వాళ్ళ నాన్న అనుకున్నాడు ఆ పిల్ల ఇట్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఇంకా కుక్కతో పాటు ఈ పిల్ల పోయింది రెండేళ్ళ పాప ఇప్పుడు పోయినా సరే కొండ దూరం వరకు వెళ్ళలిపోయిండదు వీళ్ళు ఫిఫ్టీన్ మినిట్స్లో చూ కున్నారు అంతే ఎంత పోయిన మాక్సిమం కొంత దూరం వరకే పోయింటుదట ఆ కుక్క కూడా కనిపిలేదంట త్రీ ఫోర్ డేస్ తర్వాత ఆ కుక్క వచ్చింది ఇంటికి పాప రాలేదు ఆ కుక్క ఏమో వింత వింతగా బిహేవ్ చేసి చచ్చిపోయిందంట
అ
ఆ ఇప్పుడు నాలుగు వందల పోలీసులు ఎతుకుతున్నారంట ఇప్పటిక ఎయిట్ డేస్ అయిపోయింది కొండ మొత్తం ఎదుకుతున్నారంట ఆ పిల్ల ఆచూకి ఇంకా ఇప్పటికీ తెలియలేదంట
హ హ్మ్ చెంతోూరున్నాయా పండల
ఏవో ఆ ఊర్లో వాళ్ళు ఏమంటున్నారంటే పాములు ఎలుగా బంటులు ఉన్నాయి అంతేనందు ంట ఆ కుక్క తిరిగి వచ్చింది కదా ఆ కుక్కకి మళ్ళా జీపీఎస్ ట్రాకింగ్ పెట్టి మళ్ళీ అదే తోట్లోకి వతులిన్నారంట తిరిగి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఆడ చచ్చిపోయిందంట
హ్మ్
ఎవరన్నా కిడ్నాప్ చేసినరో లేకుంటే ఇప్పుడు ఒకవేళ కొండల్లో ఉ సరే ఈ పాటికి అంత మొత్తం నాలుగు వందలు పోలీసులు ఎతికినారంటే ఈ పాటికి దొరికే చెంద గ పిల్ల
హ్
ఆ
అ ఆదేలే
తోటకి మొత్తం ఇదో పెంచింగ్ అని ఉంట ఉట్టది కదా ఏదో పెంచింగ్ అంట ఏదో బంతి లాగా వేస్తారు కదా
అండ్ ఓకే నాక్ర్ మొత్తం
హలో
ఏం కార్లు
హలో ఏం చేస్తున్నావ్
ఎంలే కూర్చునా
ఉంటది కదా దానికి తందిలాగా ఉంటది కదా తోటకి ఇప్పుడెవరు రాకుండా తందిరిలాగ వేస్తారు కదా కింద కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది ఆ
మళ్ళీ